హలో
స్మెల్లాయి
ఎంలె అసైన్మెంట్ రాస్తాన్నా నువ్వేం చేస్తాన్నావు
నేను కూడా అసైన్మెంట్ రాస్తాన
రాస్తన్నావా యెడ బ్లాక్ చెన్ బ్లాక్ చెన్ మై
ఉ
ఉ నువ్వేం అసైన్మెంట్ రా నువ్వేం అసైన్మెంట్ రాస్తున్నావ్
క్యాసి
ఇతున్నావా పడుకున్నాం ఓక ఓకే కే ఓకే
ఉ తిన్నావా
హలో
చిన్నంగా సౌండ్ వస్తున్నాయి పక్కకు రా సౌండ్స్ వస్తున్నాయి
సౌండ్ చస్తా అంటే పిలకలు
ఆ సైడికిల కన్నావా
తిన్నా తిన్నా ఉ మీదేన్ స్పెషల్ దోసా ఎ దోస స
ఆఓ
అ నువ్వెక్కడున్నావు ఏం చేసన్నా
వస్తానుండు రాస్తున్న
తిన్నావా ఏం స్పెషల్ ఎట్లో ఈరోజు సండే
ఈరోజు దోశ మటన్
మటనా హా ఇంకె అమ్బో
నువ్వు తినవు కదా మాటను
తింటాను కానీ ఎక్కువ తిన్ను తింటా బానె ఆ వద్దులే తిను మటన్ ఏంటి నేను మటన్ మా అమ్మ చేస్తేనే తింటా అది బాగాచెస్తది
మాఅమ్మ కూడా బానే చేస్తులే
అలవాటు అయిపోయింది నాకు మామని
మా మటన్ దోశ
దోస
రాత్రి మధ్యానానికి మటనే అన్నం అన్నం సంఘటన చేస్తది
ఓకే ఓకే మీ మమ్మి చేస్తది
మ అమ్మె జెస్తది
మీ చెల్లెం చేస్తాంది
టీవీ చూస్తున్నారందరు
అ
కాదు మీఅక్క యాడ ఇడుందా ఆడుందా
మా అక్క వలూరులో ఉంది హే ఇదేండుకుంటది ఆ
ఎగ్జామ్స్ ఆ ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుంచి
అవునా
మీకా
ఆహా మనక్ నీ కి తెలిసిందే కదా, నేను అడిగింది మీ చెల్లెల్కి.
మా చెల్లోలక మా చెల్లెలకి సెవెంటీన్త్ నుంచి అన్ కుంటాము వెళ్తే
అ
ఇంకా వాళ్ళకెమో ఫస్ట్ స్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా రాలా
ఓ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఏ రాలేదా
సెమ్ము కాల సెమ్ము వన్ ఎవరిది చాలా
అహ
మ్మ్ సెమ్ము టూ, అబ్బా అంత లేదులే ఏదో రాసింది రాశిన బానే అనింది
ఆ
చూడాలా రిజల్ట్స్ ఓస్తే, మన కాలేజీ వాళ కూడా ఏమి ఇంతవరకు తెలియదు కదా
మొత్తం రప్రే ఫస్ట్ ఇయర్ ది లేట్ గా వస్తాయి మామ్ మిగతావన్నీ భిన్న
ఎందుకు ఎప్ ప్పుడు లేటు
ఫస్ట్ ఇయర్ది ఎప్పుడు లేటె గదా తెలిసిందే కదా
మ్మ్ మళ్ళ ఏం సరిగా రాయలేదు అందుకని రీ ఎగ్జామ్ పెడతాము కుంటున్నారంట
నువ్ రా
కాలేజ్ వాళ్లు
ఏ కాలేజ
మన కాలేజ్ వాళ్ళే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏం అన్నరు టాక్ బయటా
అవునా
ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ ఖాళీ పేపర్స్ ఇచ్చారు. ఏం అసలు బాగా రాయలేదు
అం త బాగు కాలేజ్ల అంత ఆ
అంత నీటిగా పెట్టినా ఖాళీ పేపర్స్ ఇచ్చినారంట అమ్మాయిలు అబ్ అబ్బాయిలందరూ
ఆ
అసలు ఏమి ఏమి మనమే మేలు ఆ అదే అన్న టీచర్స్ మా టీచర్స్ మీ బ్యాచే మేలు వాళ్ల అసలు కా ప్లీజ్ టూ ఆటం గుడ చేయకుండా అమ్మాయిలు అబ్బాయి అందరూ ఖాళీ పేపర్లు ఇచ్చినారు ఇంకా ఫెల్ చేస్తే కాలేజ్ రిపిటిషన్ పో తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అందుకు ఇంత లేట్ అంట
ఆహా
లేదంటే ఎప్పుడో వచ్చేసి ఉంటాయి ఎప్పుడు మ చెల్లి వాళ్ళ కన్నా ముందే అయిపోయింది కదా మన కాలేజ్ లో ఎగ్జామ్స్
ఆ ఇప్పుడైదా మీ చేలికి ఎప్పుడ అయింది అడుతన్నా
అది సంక్రాంతి తర్వాత అయింది మన కాలేజీ వాళ్ళకు ముందే అయిపోయింది కదా
ఆ అవునులే తర్వాత కదా మనకు జూబ్లీ చేసింది
ఆం
ఆం
ఆ ఎందుకు మనకు గింత లేటు పెడితే జూబ్లీ చేసారు కదా అందుకు క్కు బ్యాడ్ నేమ్ వస్తుది కాలేజ్ కి అని
హు
అందుకు రిజల్ట్స్ చవదలేదు లేదంటే రీ ఎగ్జామ్ ఆ అందు ప్రీ ఎక్జామ్ పెడతాఅనుకుంట
రీ ఎగ్జామ్ అంతా పట్టారు గాని ఏ మనసు
మరి ఐపీ అయితే మరి గోరం మఅంట ఐపీ ఐపి
ఐటీ ఏముంది మే అసలు అ
ఐటీ కాదు ఐపీ
ఐపియా ఐపితెల్సిందలే ఫస్ట్ ఇయరే అతే కొంచెం మనకే కష్టంగా ఉనింది కొత్తది కాబట్టి వాళ్ళు వచ్చేదే ఇదిగా ఇస్తారు మనక్ కాలేజ్ వోల్లే కదా కరెక్షన్ చేసేది ఫస్ట్ ఇయర్ దీ
ఆహా లేదు ఏవో చెప్పింది బయట వాళ్ళు మ
ఫస్ట్ ఇయర్ది మా మాత్రం మనోళ్ళు చేస్తారు
లేదు
హు
అంటే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మన కాలేజ్ క్వశ్చన్ పేపర్ మన కాలేజ్ ప్రిపేర్ చేస్తేబయట వాళ్ళు కలెక్షన్ చేస్తారు బయట వాళ్ళు పేపర్ ప్రీపేర్ చేస్ పే కొశ్చన్ ఆ బుక్లెట్ మన కాలేజీ వాళ్ళు కరెక్షన్ చేస్తారు అట్లా
హు
మ్
మన కాలేజే కాబట్టి పేపర్ ప్రిపరేషన్ బయటికే పోతదా
మన కాలేజ్ అయినా వాళ్ళు ఏం రాయకుండా ఉంటే ఏం మార్క్స్ వేస్తారు చెప్పు
అవునులే
ఏదో అటం అట్న్నా చేస్తే అట్లీస్ట్ పాస్ జెయడానికన్నా జుస్తారు
ఇదే ఇట్లమ్మా కొవ్వులు బాగా పెరిగినయ్ మొన్న జుసినావు కదా మొన్న ఒక అమ్మాయ్ నువ్వు పై కెల్పేనావ్ కుంటా మేము పొద్దున్నే వచ్చినాము అట్టే మా ఫస్ట్ ఇయర్ మై మై గోడ దూకేసింది
మ్ యా గోడమ్మాయ్
క్యాంటీన్ కాడ అడస్తనే ఉన్నారు అసలు క్యాంటీన్ ఓళ్లు
మ్ ఒక అమ్మాయి
మ్ ఒక అమ్మ
మీకేట్ట తెలుసు ఫస్ట్ ఇయర్ అని
చూసన్ మా సార్ చెప్పాడు
మ్ ఎవరు ఆయనే అ ఆ సరేనం
మ్ సారే
అల గడే
మానసలి ఒక అమ్మాయి కావాలి బస్ అమ్మాయి చెక్కన ఆ
మరి గోరంగా ఉం
స అదే ఐ ఇకాడ్ జూసి వాళ్ళు డిప్రేండ్స్ ఉంట్రరు కదా దూకి వెళ్ళిపోయింది తర్వాత మన క్లేమో సెక్యూరిటీ వాళ్ళు ఆ నీ పంపించరని చెప్ సారు ఏ చాల మ మళ కొ కొబ్బాయి
అవు
ప కాళ్ళు వేరు రాలేదాని అట్ట
కాలు ఇరకపోయిందంటున్నా
కాలు ఇపోన్ అన్కో కాాలే దంటే నడిత వచ్చేదానికి
ఆ ఎప్పు ఇది ఎప్పుడు జరిగింద
ఐదు కూడా ఆ రోజు జరిగింది చార్ జబ్ పర్ల ఆ సారి చెప్తాడు మళ్ళా అక్క ఏం చేయాలంటే వాడు పడిపోయిన తర్వాత కాళ్ళు లాక్కుంటడా కొంచెం దూరం నడిచారంట మళ్లక్క నాడాల నేతబడుతడంత ఇక్కడ కిటికీలో నుంచి బాగా కనిపిస్తుంది కదా అప్పుడు టీచర్స్ సార్ వాళ్ళు చూసి మళ్ళా హచ్ చోడికి చెప్పి అ ఇట్లా పంపించినారంట కొంతమంది అబ్బాయిని పంపించి మళ్ళా వాళ్ళని హాస్పిటల్ తీ
ఆ మేము మామూలుగా టెరెస్ మీద నిలుచుకుంటాం కదా మా క్లాస్ దగ్గర నుంచి మా
చ ట్ట పడిపోయింది
మా బ్రాంచ వాళ్ళు ఎవరు అయ్యి ఉండరులే
ఆ ఏమో సార్ చెప్పాడు మొన్న రీసెంట్ జరిగింది మా సార్ అని కిటికీలో నుంచి చూస్తారు కదా వాళ్ళు బాగా
మా మా మేము టెరస్ మీద ఉంటాం కదా మార్నింగ్ వెళ్తానే అప్పుడైతే హాస్ పాపం వాళ్ళు బయటికి ఎళ్ళలేక హాస్టల్ గోడలే దూకి ఎళ్ళిపోతున్నారు మై సామి మరి గోరంగా ఉన్నారా ఫస్ట్ ఇయర్స్ వల్లే మళ్ళ అందరు రికార్డులు అసైన్మెంట్లు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు మ్మ్
మ్
ఇంకేమున్నాయి
చెప్పాలే
ఉ అర్థమవుతున్నాయ సబ్జెక్టులన్నీ సబ్జెక్ట్స్ అన్ని అర్ధమవుతున్నాయా
ఉ బాగా అర్థమవుతున్నాయి
ఉ ఇంటర్న్షిప్ అన్న న్నారు కదా ఎక్కడ చేస్తున్నావు
ఇంటర్న్షిప్పా చూడాలి ఇప్పుడు చూస్తేనే మళ్ళ అ ఇప్పుడు హాలిడేస్ లో టైం వేస్ట్ ఐపోలా చేసేదానికా
మేము బెంగళూరు లో ఉం ఉంటన్నాము
మేము చెప్ ప్పాను మా ఫ్రెండ్స్కి
ఉ
మాయ తిరుపతిలో అంటే ఇక్కడ టీ సీ ఎల్ డెక్షన్ లో అంతా ఉండదు. అది జస్ట్ ఈ సీఈ వాళ్ళకే అంటే నీకేం తెలుసు నాకు తెలుసు
ఉ మీ మీకు మీక మీ డిపార్ట్మెంట్ ట్లో వాళ్ళు ఓ కే అంటే మీరు ఎక్కడైనా చెయ్యొచ్చు అంటే ఇవి కంపెనీస్ మీరు చెప్తారు. కదా ఆ కంపెనీస్ మీ వాళ్ళకి ఓకే అంటే మీరు ఎ ఎక్కడైనా చెయ్
ఎక్కడైనా చేయొచ్చు అం టే డోమాయిన్ ఉండాలి కదా
అవును ఆ ఆ డొమైన్ లోనే ఇప్పుడు మీరు కంపెనీస్ మీ టీచర్స్ కి చెప్తారు. గాదా వాళ్ళు ఓకే అంటే మీరు ఎక్కడైనా చెయ్యొచ్చు.
ఉ
ఉ ఇక్కడ తిరుపతిలో ఉ ఉండేదయితే మీ డిపార్ట్మెంట్కి నాకు తెలిసి లేదు డిక్షన్ అయితే ఓకే
ఉ
మిగతాది తెలిదు డౌటే ఎందుకంటే లాస్ట్ టైమ్ మ చేసారు కదా నాకు అట్లా తెలుసు
నువ్వు డేటానే కదా ఏదో ఎంట్రీ చేసినావ్ నువ్వు
డే ట కాదు మేము చేసింది టెస్టింగ్ టైప్ అన్న మాటా
టెస్టింగ్ టైప్
ఆ టెస్ట్ంగ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి గా దా వాటిని
తెలుసా మీకు నేర్పిచ్చారా
ఫస్ట్ నేర్పిస్తారు టెస్ట్ చేపి ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత కీ చేయాలి దాని తర్వాత ఆ వైఫై కనెక్షను అవన్నీ బాగుంది సౌండ్ కనెక్షన్ అవన్నీ బాగుందన్నదీ టస్ చేయాలి, ఆ తర్వాత స్కాన్ చేసి ప్యాక్ చేయాలి, ఒక బోర్డ్ కి ఫైవ్ స్టెప్స్ ఉంటాయనమాట చెయాలి బెంగళూరు లో కూడా అదే ఆ సేమ్ ఇలా టైప్ హే
ఆ
న టైపే వస్తాను
మాకు ఇంకా అంతట ఏం చెప్ ఎలా ఎదు
మ్
డి మే కూడా కూడా ఎ
మ్
మ్
మల్లి చెస్
ఆ
మల్లి చెస్ చ లేవెన్ మనిట్స్